హలో
హలో
హలో
ఆ ఏంటండి
ఏం చేస్తున్నవు నమస్తే అండి ఏం చేస్తున్నారండి
ఆ ఏం చేయట్లేదండి గా ఇట్ల ఇప్పుడే బోన్ చేసి కూర్చ
ఆ ఏం కూర వండారండి
మాది చేపల కూర అండి
ఆహా పచ్చి చేపలండి మాది పప్పు అండి
ఉహు
ఆహ పప్పు చేసాము ఆ పిల్లలు ఏమో గొట్టాలేయించుకున్నారు
ఆ
ఆ
మరి పచ్చి చాపలండి కోరమీన్లు
ఆహా
ఉమ్
ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ
బాగున్నావండి మీరు బాగున్నారా
ఆ మేము బాగున్నమండి
ఆ ఏంటండి ఇంకా విశేషాలు
ఏముందండి ఇప్పుడే అన్నాలు తిన్నాము పిల్లలకి పడుగ పెట్టబోతున్నాము
ఉమ్
ఉమ్ పిల్లలు పనుకోవడానికి ఏముంది చెప్పాలండీ మీరేం చేస్తున్నారు మీ పిల్లలు పడుకున్నారా మీ పిల్లలు పనుకున్నారా
పనుకున్నారండి
మీ ఎంతమంది అండి పిల్లలు
ఇద్దరు బాబులు
ఆ
మీకెంత మంది అండి ఆ చిన్న పిల్లలే
ఆ నాకు ముగ్గురండి
ఆ ముగ్గురా అండి ఆడపిల్లలా
ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ పిల్లోడు
ఉ
ఉం పెద్ద పిల్లలే అండి
ఇంకేంటండి వాళ్ళు నిశ్చితార్థానికి ఏమన్నా పిలిచారండి చుట్టాలు
ఆ ఎవరండి లేదండి మాకెవ్వరు పిలవలేదు
మా ఊర్లో చిట్టాలున్నారులేండి మాకు రేపు అదే శుక్రారం రోజు నిశ్చితార్థం పిలిచారు
ఆహా మీ బంధువులా
ఆ మా బంధువులండి రేపు శుక్రవారము వాళ్ళు చెరుకూరండి వాళ్ళు మా పెద్ద అన్నయ్య కొడుకు మా పెదనాన్న మనవళ్ళు
ఆహాహా
ఉం
ఆ
మా బావగారోళ్ళకి కి వాళ్ళ అందరికి పిలిచానండి మాకు మా బావగారుంటికి
ఆహా మాకు పిలవలేదండి వాళ్లు ఎవరో కూడా తెలియదు
ఆ అంతేలె అండి
అ ఆ ఎళ్తున్నార అండి అందరూ
మేమా వెళ్ళాలి ఆ రోజు శుక్రవారం రోజు ఎట్లా అయిద్ధోమరి
ఆ
ఉ
పిల్లలు చిన్న పిల్లలేనండి పెద్ద
చిన్న పిల్లలేనండి ఫస్ట్ బాబుకి నాలుగు వస్తు ఆ మూడో సంవత్సరం చిన్న బాబుకి ఆ ఎళ్తూన్నాడు చిన్న బాబుకి రెండో సంవ
అ ఆ ఏం చదువుతున్నాడండి పెద్ద బాబు నర్సరియా
ఆ నర్సరీ అండి
ఆ
అ
ఏం చేస్తున్నారండి ఇంకా
ఉం ఏమ్ముందండీ ఏమీలేదు ఇంక బానే ఉండ దేవుడి దయవల్ల
ఆ
బానే ఉన్నామండి
ఆ చాపల కూర అండి పులుసా
పులుసు అండి పులుసు చేసాము రేపు ఉదయానికి బాగుంటదని పులుసు చేసాం
ఆహ ఎట్లా చేస్తారండి చాపల పులుసు
మాములుగా అది తాలింపు పెట్టుకొని ఉల్లిపాయలు చిమిరకాయ టమాటా బాగ మసాలాలు యేంపి చేపలు ముక్క ముక్కలేసి మసాలా బాగా యేగిన తర్వాత పులుసేసుకుంటామండి దాన్ని
చేపల కూరలో టమాటాలు వేస్తారండి
ఆ ఒక టమాటా యేస్త
ఆహా
ఉమ్
ఆ
అది పులుపు కొంచెం లాగిన టమాటా బాగుంటది పులుపు ఎక్కువ ఉండనివ్వదు
ఆహా ఆ మసాలా అంతా కలిపి అందులో వేస్తారా
మసాలాలు కలిపి యేపిన తర్వాత నూనీలో యేస్తాము ఒకసారి అలా వండొచ్చు ఒకసారి కలిపే మొత్తం మొత్తం కలిపేసి పెట్టేస్తాం
ఆహా
ఆ
అదేలేండి
మీరెలా జేస్తారండి నాకు కొంచెం కుదరదండి చేపలు పులుసులు కుదరదు కొద్దిగా మీరెలా జేస్తారు
ఆ టమాటాలు ఏయమండి అసలు
ఆ
ఆహా
ఆ
ఉల్లిపాయ కొబ్బరి అల్లం చిన్న ఉల్లిపాయలు కొబ్బరి కొంచెం వేసి ఉల్లిపాయలు వేస్తాము
ఉమ్
ఉల్లిపాయలేసి అందులోని ధన్యాలు లవంగా చెక్క
ఉమ్
ఆ నాలుగు మిరియాలు నాలుగు మెంతులు
ఉమ్
అవన్నీ యేసి మిక్సీ పడతాం ఇంకా ఉల్లిపాయలు రెండు మూ రెండు గడ్డలు రెండు మూడు
ఉమ్ అలానే యేసానండి నేను మిరియాలు యేయలేదు గాని
ఆ అబ్బా చేపలు వాతం చేస్తాయే ని మిరియాలు యేస్తాను
ఉమ్ ఉమ్
అదంతా మిక్సీకి యేసేసి ఉల్లిపాయలు కోసి తాలింపులో యేసి మసాలా యేసి వేగనీయాలి
ఆహా
వేగనిచ్చిన తర్వాత ఈ ముక్కలన్నీ ఉప్పు పసుపు కారం కలిపి పెట్టాలి ముక్కలకి
ఆ ఆ
అట్లా పెట్టి ఈ ముక్కలు కూడా అందులోనే వేసి ఏపాలి ఇంకా ఇంకా కొంచెం కదిలిచ్చిన తర్వాత ఒక ఐదు నిమిషాలు సిమ్ మీద ఉడకబట్టి నీళ్లు పోస్తే ఇగురు కూరైద్ది
ఆ
పులుసు కూర ఏమో మొత్తం కలిపేసేసి చింతపండు పులుసు పోస్తాం
ఆ అదేలేండి
మొత్తం ఉల్లిపాయలు మసాలా మొత్తం ఇంకా ఉప్పు పసుపు మొత్తం వేసి ఇంకా
అదే నాకు కొంచెం కుదరదండి పులుసు కూర ఇగురు కూరవచ్చు గానీ పులుసు కూర కొద్ది కుదరదు
ము ముక్కలు మునిగదాకా ఎయ్యాల ఇ ఇవి ఉ చింతపండు గుజ్జు ఇగ కొంచెం వాటరింగ చేయి కడిగేస్తే ఫస్ట్ ముక్కలన్నీ ఆ ఉప్పు పసుపు కారం వేసి కొ కొంచం నూనెసి సి కొంచెం సి సేపు ఉంచాలి
ఊ
ముక్కలకి పడతది అప్పుడు బాగా అప్పుడు పులుసు పోసు కోలీ మసాలా
ఊ
నూనె ఉల్లిపాయలు పచ్చిమిర్చి
ఆ
వేసిన తర్వాత చింతపండు ముక్కలు మునిగె దాకా పెట్టలి చేసి ఇంకా సి సిమ్ము ఇంక ఉడకనివ్వాలి హైలో పెట్టి ఒక పది నిమిషం తర్వాత సి సిములో పెట్టేసయెలింగా
అదేలేండి ఊ
మొత్తం పైకి తెల్లిద్దిగా ఇంకా అప్పుడు కొత్తిమీర వేసేసుకుంటే బాగుండిద్ది మట్టి కుండలో చేస్తే బాగుండిద్దండి ఇంకా
ఆ అవునండి చెప్పాడు మా బాబు కూడా తీసుకు తీసుకొచ్చాడు మట్టికుండ మరి మేము వండలేదండి
మట్టి కుండలో వండితే ఇంకా పొద్దుంకి ఇంకా బాగుండిది గ్యాస్ సలు పాడవదు కూడా కూర ఊ
అవునండి మట్టి కొండలో చేసుకొని తింటేనే ఈ రోజులు బట్టి
ఆ అందరికి అన్ని రోగాలు వస్తున్నాయి వింత వింత రోగాలు
వింత వింత రోగాలే మరి మనం తినే ఆహారాన్ని బట్టి
ఈ కనిపించకుండా పోయిందండి చిన్న పాప
ఆ
రాత్రి కొట్టుకని వచ్చిందంట చిన్న పాప
ఆ
మా ఊర్లోనే మా బజార్ లోనే
ఆ
కొట్టుకొని వచ్చిందంట ఇంకా పిల్ల రాత్రి నుంచి ఇంకా ఇంటికి రాలేదు
అదేంటండి
ఆ రాత్రి నుంచి వెతుక్కుంటున్నాడు అట అవే సీసీ ఫుటేజెస్ కోసం వెతుక్కుంటున్నారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట దొంగలు కూడా ఎక్కువే పడుతున్నారండి మా ఊర్లో
అమ్మో జాగ్రత్తగా ఉండండి పిల్లలు జాగ్రత్త
మొన్న అయితే మా ఇంటి నుంచి నాలుగో గల్లీలో ఆ చీటి ఎత్తి పెట్టుకున్నారంట వాళ్ళు డబ్బులు డెబ్బై వేలు చైన ఆ వెండి వస్తువులు ఉంటే ఏసీ వేసుకొని ఇంట్లో మరి తాళాలు పగలగొట్టి ఏసీ వేసుకొని హా ఇవన్నీ దొంగతనం చేసి ఊరెళ్ళారంట
ఆ
ఆ గల్లీలో అసలు సీసీ కెమెరా ఒకటి కూడా లేదు
ఆ
ఆ దొంగలు ఎక్కువ అయిపోయారు పిల్లల్ని ఎత్కెళ్ళే వాళ్ళు ఎక్కువ అయిపోయారు పిల్లల్ని వదలాలంటే
మీరు పెట్కొండి సీసీ కెమెరా పెట్టండి మీరు
మా ఇంటి ముందులో ఒకటి ఉందండి సీసీ కెమెరా వాళ్ళ ఇంట్లో పోలీసు వాళ్ళ ఇంట్లో
ఉమ్
ఉమ్ మేము కూడా పెట్టుకోవాలి
ఆ ఒకటి పెట్టుకోండి బయట
ఒక అమ్మాయికి కిడ్నాప్ చేసారంట అండి పదమూడేళ్ళ అమ్మాయి టీవీలో చూపిస్తున్నారుగా వార్తల్లో
ఆ
తీసుకెళ్ళిపోయి న టిఫిన్ తెచ్చుకుంటానని వెళ్ళిందంట
ఆ
ఆ ఏళ్ళే అమ్మాయి కి ఆటోలో డ్రాప్ చేస్తానని కూర్చోపెట్టుకోని ఆ తీసుకెళ్ళి ఇంకా మోహన ఆ స్ప్రే కొట్టేసాడంట
అయ్యయ్యో ఎప్పుడండి అది
అది మూడు రోజులు నుంచి న్యూస్ వస్తుందండి ముప్పై రెండు మంది అంటా
ఉమ్
ముప్పై రెండు మంది ఆ అమ్మాయికి ఇది చేసారంట
అమ్మో
ఆ మొత్తం బ్యాచి వాళ్ళది పిల్లల్ని బయటకు వదలాలంటే భయం పుడుతుందండి అప్ పిల్లా పాపం చచ్చిపోయింది ఇంక ఆ ఆడపిల్లలతో అదే భయం వేస్తుందండి
జాగ్రత్తగా ఉండండి పిల్లలని జాగ్రత్త అండి స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి వదిలి పెట్టండి మీరే
ఆ అండి నేనే వదిలి పెడుత తాను నేనే తీసుకొస్తాను ముప్పై రెండు మంది అటాక్ చేశారంట ఆ అమ్మాయికి ముప్పై రెండు మంది అటాక్ చేస్తే ఇంకా అమ్మాయి చచ్చిపోయిద్ది ఇంకా
స్కూల్లోనే ఉండమని చెప్పండి పిల్లకి
ఆ
లేట్ అయినా నేను వస్తానమ్మా మీరు అక్కడే ఉండండి అని చెప్పండి పిల్లల్ని ఒక్కడనే రానివద్దండి
ఆ అదే అసలు ట్యూషన్ కొంచెం దూరమే పోయింది ట్యూషన్ దే భయమేస
మానిచ్చేసేయండి ట్యూషన్
ఇగ ఇంక పెద్దమ్మాయి పదో తరగతి ట్యూషన్ లేకపోతే ఇంకేం చదువుతది
ఇంటి దగ్గర ఎవరన్నా ఉంటే చెప్పియండి
ఆహా అసలే అట్లా వచ్చేవాళ్ళే లేరండి దానికి
ఉమ్
ఆ అదే భయం అసలు ఆ న్యూస్ చూసిన కాన్ నుంచి మాకు వణుకుపుడుతాంది
ఆ
ఆ ఐదేళ్ళ పాప ని తీసుకెళ్లి ముగ్గురు అగాయిచ్చం చేసారంట ఐదు సంవత్సరాలు పాప ఆ అసలు ఇవి వింటుంటే గుండెల్లో దడబుడుతుంది మాకు ఇక్కడ ఆ ఏం చేయాలి అసలు ఇవాళ ఎవరిని నమ్మకూడదు అసలు
ఆ
అసలు ఇవాళ ఎవరిని నమ్మకూడదు ఎక్కడా పిల్లల్ని వదిలిపెట్టకూడదు
సరేనండి
ఆ సరే అండి ఆ ఉంటానండి
ఇ కాకి ఆయా కఠి ఆ